బా మీర్ మాగార
బాగు ఏం చేస్తున్నారు
లే రీల్స్ షో స్క్రోల్ చేస్తూ ఉన్నా
ఓహ ఉన్నారా
అ ఇదన్న మీరు
ఆ తిన్నా మంట కాలేజ్ అయిపోయిందా
అయిపోయింది అంటే కాలేజీలో ఫంక్షన్ ఉందని క్లాస్ కి ఎవరు రావట్లేదు అందుకే మేము కూడా తొందరగా వచ్చేసినం ఆ
మా కాలేజీలో కూడా ఇవేం జరుగుతా ఏం చేయలేదు ఊరికే ఉన్నాం మేము కూడా ఉకే అలా పడుకున్నా అశ్వానేసి జరుగుతాండి వా స టూ డేస్ చేస్తారు అంట టూ డేస్ అంట అ ఒకరోజు ఆ బాగా చేస్తారు రేపు ఆ రాక్షస మూవీ ప్రమోషన్స్ కి వస్తున్నారు రూటకు మా కాలేజ్ లో
ఎవరు అ నిహారి
అంటే అది హారీ కా ఆ డిడీ గెటప్చేంజ్ ఆ వాళ్ళందరు వస్తున్నారంట
రెపే వస్తాడా హాలో ఇనోఅడిబుల్
ఉ
హాలో
హాలో
చెప్పండీ
ఇంకా ఫ్లాష్మా బోర్ ఉంటుంది సెకండ్ నెక్స్ట్ డే కూడా ఉంటుంది ఫ్లాష్మా బో
ఊ
అంటే ముందే అయిపోయింది ఒకటీ అశ్వదీ ప్లాస్మాబని వాళ్ళు కూడా అది తిరుపతి అంటా అంటే ప్రమోషన్స్ కీ అక్కడ కూడా వెళ్తారు తిరుపతి కదిరీ కడపా
ఆహమ్
అట్ల వెళ్ళీ అట్ల వెళ్లి పం
అన్ని చోట్లా బొయ్ ప్రమోషన్స్ చేసొచ్చారా
ఆ అవును మళ్ళీ ఇంకా డిపాట్మెంట్ తస్మా పని ఉంది ఇంకా ప్రాక్టీస్ చేస్తా అన్నారు ఈరోజు చూసినం పోయి చూసేసి వచ్చినాం మేం
ఊ
అంటే కొన్ని కొన్ని డిపాట్మెంట్స్ ఉంటాయి గదా వేరే డిపాట్మెంట్స్ వాళ్ళు ఆ వాళ్ళందరూ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తా అంటే ఈ రోజే వచ్చినాం ఇంకా మరునాడు ఉంటుంది వాళ్ళకి.
టూ డేస్ ఫుల్ ఎంజాయ్ అన్మాట
అంటే డే టైమ్స్ ఎవరు పోరు తక్కువ మంది చాలా తక్కువ మంది పోతారు. సెకండ్ డే వచ్చేసీ డే టైమ్ లోనే పెడతారు డిపాట్మెంట్ తస్మాము ఇంకా అప్పుడు చూడ్నికి పోతారు. అంటే ఇంకా నైట్ ఒస్తారు అందరు రెడీ చేేసి ఫోటోలు దిగేసి మళ్ళీ వచ్చేసీ ఆ స్టేజ్ దగ్గరకి ఎళ్తారు అక్కడ జు చాలా మంది ఉంటారు. అంటే కొన్ని డ్యాన్స్లు అన్ డ్యాన్స్ పర్ఫామెన్సెస్ అ ఆ తర్వాతా డిపాట్మెంట్ టాపర్ అంటారు కదా వాళ్ళకీ ప్రైజ్ మనీ ఇవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ఆ మళ్ళీ సెలబ్రిటీస్ వాళ్ళు ఒస్ తరు
ఉ
వాళ్ళన్ చూనికి కొద్దిసేపట్లా అక్కడ ఉండేసి మళ్ళీ ఫోటోలు దిగేసి లాస్ట్ లో డ్యాన్స్ ఎస్తారు అందరూ.
ఫుడ్డెమన్నా పెడతారా?
ఫుడ్డు ఏమ్ అంటే మేము సిక్స్ హండ్రెడ్ కట్టాం కదా ఏంటో ఉప్మా పెడతారంటండి. ఉప్మా ఏం బాగుంటుంది.
అంత డబ్బుల్ గట్టి ఉప్మా తినాలా హ
అదే గదా మళ్ళీ అఏదో బిస్కెట్లు, జ్యూస్లు అవి ఇస్తా అంతే వాటి కోసం పోవాలా పోతే ఇంకా
మీకెం ఫుడ్ బాగా ఇష్టం.
ఇంకా స్వీట్స్లో అయితే పాయసం బాగా తింటా ఇష్టం అది ఇంకా ఫుడ్లో అయితే దోశ ఇష్టం అండి నాకు మీకు.
నాకు దోసా, పూరి, చపాతి
ఆ స్వీట్స్ లో స్వీట్స్ ఇష్టముండదా నీకి
స్వీట్స్ తక్కువె తినేది ఏదైనా కానీ అంటే స్వీట్స్ తినాల్ ఎక్కువ తినాలనిపించదు. కారంగా ఎక్కువైతే బాతింట
ఆ నేనయితే ఇంటిక ఎళ్ళినప్పుడల్లా ప్రతిసారి అంటే పీజీలో ఉంటాం కదా. ఇంకా పీజీ ఫుడ్ తెలిసిందే కదా ఎట్లుంటుందనేసి
అవును
ఆ
ఒకటి బాగుంటే, ఒకటి బాగుండదు.
అవును మాకైతే మార్నింగ్ టైమ్స్ ఒకటి బాగుంటాయండి. ఇంకా ఆఫ్టర్నూన్, నైట్, ఏం బాగుండవు అసలు ఆకలితో ఉండాలరోజు. ఉ
అంటే బయట్
ఇంటికెల్లగానే ఇప్పుడు ఏం దొరకట్లేదు కదండి అంటే గ్యాస్ షార్టేజ్ వల్ల హోటల్స్ అన్ని చాలా క్లోజ్ చేసెసినారు. కొన్ని జుసెస్ తాగడానికి అట్లాంటివి దొరుకుతాయి. ఇంకా కొన్ని కొన్ని హోటల్ చాలా తక్కువ హోటల్స్ పెట్టినారు ఆ ఇంకా అన్ని మూసేసినారు.
న్ని గ్యాస్ వల్ల
ఆ అవును ఉహ్ ముందయితే వెళ్తానము ముందు ఇది ప్రాబ్లం లేకున్నప్పుడు సండే అట్లా వచ్చి సండే అట్లా ఫ్రెండ్స్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్ళి స్టాటస్ బిర్యాని అవన్ని తినేసి వస్ తిన్నం అప్పుడు
నాన్ వెజ్ తింటారా బాగా
నాన్ వెజ్ అంటే ఇప్పుడు చికెన్ కర్రీ ఉంటుంది కదా దాంట్లో చికెన్ ఇష్టం ఉండదు తిన్నీకి కర్రీ తింటాను మళ్ళీ చికెన్ కబాబు చికెన్ ఫ్రై కానీ స్టాటస్ ఉండయి కదా అట్లాంటివి తింటా మటన్ తినను మీరు
నాన్ వెజే తినను
అవునా ముంద్ చిన్నప్పటి నుంచి తినరా మీరు
చిన్నప్పట్నుంచి కాదు ఒక వన్ ఇయర్ అయ్యింది మానేసి
అంటే కష్టం గదా ఇప్పడు నీ అనుకోకుండా
ఏంలే అంటే ముందుగూడా అంతగా ఇష్టం ఏం లేదు ఊరికే తింటాంటే అంతే
ఆ
ఇంకా మానేసిన్ తర్వాత అలవాటు అయిపోయింది.
ఊ అంటే కొంతమంది వైశ్యాస్ అట్లా వాళ్ళు ఉంటారు కదా వాళ్ళయితే అసలు అసలు ఎప్పుడు ముట్టుకొరు ఆ ఆ అవును ఇంకా నాన్ వెజ్ రెస్టారెంట్స్ కి కూడా పోరు తెలుసా ఊ వాళ్ళు ఎట్లుంటారొ అనిపిస్తుంది నాకైతే నాన్ వెజ్
అంటె చిన్నప్పటి నుంచి తినరు కదా ఇంక వాళ్ళకి దాని మీద ధ్యాస చూడ ఉండదు
అవును
చాన ఐటమ్స్ చేస్కొని తింటారు వాళ్ళు
ఆ ఇంక ఇప్పుడు రంజాన్ కూడ పోయింది ముస్లిమ్స్ కూడా అన్ని రోజులు ముప్పై రోజులు ఫాస్టింగ్ చేసి ఎంత
వాళ్ళు ఫాస్టింగ్ ఉండి ఇంక నిన్న పండగ చేసుకొని బా సెలబ్రేట్ చేస్కొని ఉంటారు.
అవును వాళ్ళది పెద్ద పండగ కదా అది
ఏ పండగన్ ఇష్టమూ
నాక మా ఊర్లో దీపావళి ఒకటి బాగా చేస్తారు అది ఇష్టము మళ్ళీ వినాయక చవితి మి ఊర్లో ఎం బాగా చేస్తారు పండగ
మా ఊర్లో అంటే అన్ని పండుగలు నార్మల్ గ